ఆ బావున్నా నండి మీరు బావున్నార
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారు
ఎంలే అండి ఖాళీగనే ఉన్నాం
అవునా పండగలు ఎలా జరుపుకున్నారు
బా జరుపుకున్నాం అండి డి
ఉ... ఆ నేను కూడ బా జరుపుకున్నాండి పిల్లలలకు హాలిడేస్ కదా ఎ ఇంట్లోనే ఉంటా కదా నిమ్మళంగా లేవొచ్చు అనేసి లేట్ గానే లేసాను మల్లి అరోజ్ ఈ ఉగాది ఆమావాస్ వ చిందండి
ఉ హుమ్
ఇగ కొంచెం లేట్ గానే పూజ చేసుకోవాలని అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు చెల్ల గట్లు వస్తే సర్లే అని ఇగ లేటుగానే లేసిన లేసి మార్నింగె బయట కడిగేసి వాకిలి ముగ్గేసుకొని కలర్స్ ఏసుకున్న
ఉ నేను కూడ లేసి పొద్దునే లేసి ఇల్లు ఊడ్చి కడిగి ఇక అంట్లు తోముకొని ఇక బట్టలు పిండుకున్నాం బట్ బట్టలు పిండిన తర్వాత ఇక మా హస్బెండ్ ఇల్లు కడిగిండు
ఆ
కున్నా ఇక అంత అయిపోయినతర్వాత నేను కూడా నేను స్నానం చేసి నేను స్నానం చేసి పిల్లుగడ చిన్నోనికి స్నానం పోసి అన్ని అయిపోయేస సరికి మాకు కూడా పన్నెండు అయింది పన్నెండున్నర అయింది పూజ చేసుకునే సరికి
అవునా
కొన పద బాగాయి పనరానికి పచ్చడి ఫయి సామద ఉద్యోం ఓ చెంబు తీసుకుని దానికి పసుపును కుంకం బెట్టు అని కంకణం కట్ కంకనం కట్టాము. కంకణం కట్టుకున్న తర్వాత చింతపండు నాన బోసుకుని ఉప్పు కారం మిరియాలు బెల్లం మామిడికాయ
ఆ
అవి ఇవి
ఆ
హ్మ్
మా అత్తయ్య వాళ్ళకి అంటే వాళ్ళకి ఉండదట ఇట్లా ఉ చేయడం పచ్చళ్ళు చేసుకొని పచ్చలు చేయడం వాళ్ళకు ఈ వంతెన లేదట ఇక మా అత్తయ్య వద్దన్నది నేను చేస్తా అంటే అది చేదుకుండదు చేసు వద్దు అనంటే ఇక సరేలే ఇక ఎందుకని చేయలేదు. కానీ ఇక మేము స్వీట్ పిల్లలు ఉన్నారు కదండి స్వీట్ కదా అ సేమియా వేసాను సేమియా వేసుకున్నం మళ్ళా ఆ బక్షాలు కూడా వేసు నుండి కొన్ని మామయ్య తీసుకొని వచ్చుండే అ హెల్ప్ చేసింది మా మమ్మీ ఇక్కడే చేసి పంపి మమ్మీ అక్కడ ఇబ్బంది అవుతుందంటే సరేలే ఇగ పప్పు ఇట్ల అన్ని ఇక్కడే దొరుకుతాయి మళ్ళీ ఆమె ఇక్కడ నుంచలే కొనుక్కొని పోవాలె. ఇ ఎందుకు మామ్మ ననే గోణష్ దా ఇక్కడ సేస్తే అంట అకురచ్చిన కొనస్తేగా బట్ చలెస్ నా మళ్ళీ ఫీడ్ చేసినా నా తీఅన్నం అంటే ఇష్టం అండి. పండగ కంపల్సరిగా తీఅన్నం చేస్తా తీ అన్నం చేసిన. ఫుల్ సేమియా చేసినా ఆ కొంచెం అంత వెన పప్పు పప్పు ఉండేనండి గ్యారెల పప్పు ఆ కొద్ ఆ పప్పుంటే గారెలు చేసిన నేను కూడా ఒక నాలు దా మక్క వేసి దీపం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, ఇవన్నీ చేసరికి ఒక టూ అయింది తెలుసాని. టూ టూ థర్టీ అయింది.
ఉ హ అవునాకే
అ ఆ టూర్ టూ థర్టీ అయిన తర్వాత ఆ రోజు మా ఇంటి పక్క ళ్ళు కొంచెం దేవుని పెట్టుకొని ఉండే వాళ్ళక పోతే వాళ్ళ ఇంటికనే భోజనం చేస చిన్న తండి త
అ
మీరేం తెచ్చుకున్నారండి.
ఇంకా మేము రోజు పనంతయిపోయినాక మేము కూడా పక్కన లోపలబట్టుకుంటే మావి వెంట మేము కూడా వెల్లాము. అక్కడ తినేసి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వ స మా అమ్మ వాళ్ళ ఇంటికి చిత్రావతికి ఇక ఇక్కడ పచ్చడదాయి ఇక పచ్చడి చేతాయి
ఊ ఊ ఊ అసలు ఆ రోజు పండగ రోజు అండి కొంచెం సేపు కూడా అన్ని స్వీట్ చేసుకొని తినాలి, తినాలి, పెట్టాలి అన్న ని ఆరాడం తప్ప చేసరికి సాయంత్రం వరకు మస్తు అలిసిపోయిన అండి. అసలు ఒక్కటి కూడా తినబద్ది కాలేదు, అసలు తినలేదు. ఒకటి అట్లా తిన్నా ఇక అన్ని అయిపోయినాయి కదండి పండగ కూడా కూడా అయిపోయింది కదా ఇవ్వాలనిపిస్తుంది అరే ఏదన్న ఒకటి చేసుకుంటే బాగుండు అలా చేసుకున్నాం. మళ్ళీ కొంచెం అంతా చేసుకుంటే బాగుండు అని ఇవ్వాలనిపిస్తుంది మళ్ళీ. అప్పుడున్న రోజు తినాలినిపించలేదు. ఇవాళ తినాలి, తినాలి, తినాలి అనిపిస్తుంది. అసలు ఆ రోజు పప్పు కూడా అండి చాలాసేపు ఉడికింది. ఫస్ట్ ఒక ఫైవ్ త్రీ విజిల్స్ పెట్టానండి కుక్కర్ ఉంటే. అది కూడా భయపడుగు కొంచెం కుక్కర్ ఖరాబై ఉండే అది వెళ్తాయి కదా భయపడుకుంటానే పెట్టినా సరేలేే అని ఓపెన్ చేసి చూస్తే పప్పుడకలేదండి అమ్మ మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ కొంచెంమంతసే వంట సోడా ఏసి మళ్ళీ ఉడకబెట్టిన సెకండ్ టైం ఉడకబెట్టినప్పుడు ఉడికిందండి మళ్ళీ ఆ పప్పు తీసి మళ్ళా దాన్ని మెత్తగ చేసి దాంట్లో బెల్లమేసినాం బెల్లమేస్తే మళ్ళ వాటర్ వాటర్ అయిద్ది కదా మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచం అంతా మాడకుంటా నెయ్యేసి తర్వాత చాలా ప్రోసయ్యింది తెలుసా అండి చాలా వేస్ట్ అయింది ఆ రోజు చాలా లేట్ అయింది కూడా పని కూడా
ఊహూ
అట్లా చాలాలే టైంది పని కూ చాలా అయ్యింది
ఆ పనే సరిపోతదండి పనే పండగొచ్చిందంటే ఇగ ఇంత పని చెయ్యాల ఆ పండగ పని చేయాలి ఉత్తప్పుడైనా ఖాళీ కూర్చుంటాం కానీ ఈ పండగ రోజయితే కూర్చోలేం మనం
అవును ఇగ ఆ రోజు మా చెల్లె ఉంది కాబట్టి సరిపోయిందని అయినా మేం అది మా కోసం ఏం అంటే చేసుకోవాలి అన్నట్టు ఏం చేయలేదు మా మమ్మీ సరే పిల్లలున్నారుగా మా మ్మీ అక్కడ చేసి పంపి అక్కడ లేట్ అయిద్ది సరి అంటే ఇగ మా పిల్లలు కూడా వెళ్ళి పండగకి అక్కడికి ఇగ వాళ్ళు పేరు కదా అని టక టక చేసి వాళ్ళకి ప పట్టు పంపించినా నే ఇక్కడ్ నే నేనేమి ఉండయి ఇద్దరము ఆయన సరిగ్గా తిండి తినడు నా వరకు ఉంచుకున్నా ఇగ
అంతే మీ మమ్మీ వాళ్ళ పంపినవా పండగ రోజున
క్కన్నే ఉన్నరు ఇగ మా చెల్లెకి హాస్టెల్ నుం హెలో చెల్లీ
ఆహా
ని అక్కడే ఉంది
ఇద్దరు పిల్లలని పంపి చ్చారా పండక్కి
ఉమ్మ్
ఇద్దరు పిల్లల్ని పంపిచ్చారా అండి హలో
ఒకామనే ఎళ్ళిందచ్చి ఆ ఆ
వినిపిస్తలేదా వినిపిస్తలేదండి వాయిస్ వాయిస్ తూ ఇనిపిస్
ఆ విన్పిస్తుది నాకు వినిపిస్తుందా ఇప్పుడు నా వాయిసు విన్పిస్తుందా అండి ఆ ఓకే ఓకే ఓకే విన్పిస్తుందా
ఓకే అండి
ఉమ్మ్
మేం కూడా మా అమ్మ వంటకి వచ్చి చిన్న వంనికి ఇ కొంచ పాంచ గటి డెకరేషన్ మోడల్ గా చేసి జామున్ ఉగాది స్పెషల్గాదా అని
చాలా బాగుంటది కదండి అట్లా
మస్తు ఉంది అండి పంచ పంచగట్టాము ఇట్లా మామిడి చెట్టు బగా చేసి మామీడి ఆకులు మాడికాయతో బత్ చాలు పచ్చడి పూలతోట అలంకరించాము అలంకరించి అ ఇట్లా పూల బంతి పూలల తో మాలా ఉంట పట్టది కదా కొన్నాము కొని ఇక్కడ డెకరేషన్ చేసాము
అంటే అవి కొన్నగానే వేస్ట్ ఏమి కాదండి తర్వాత మళ్ళ దర్వాజాల కూడా కట్కోవచ్చు కదండి
అవునా నాయి వేస్ట్ ఏం కాదు లే
మా ఇంట్లో చాలా కూడా తెలుసావ అండి అసలు అవి ఆ ఒకప్పుడు అంటే ఇంటికి కోస అనేది తీసుొచ్చ డెకేషన్ కో కొంచెం తీసుకొని పక్కా పెట్టుకున్నామ అండి అప్పుడు గృహ ప్రవేశం చేస్తళ్లు నైట్ అంటే కొంచెం మామూలుగానే వేసుకున్నాం గుడి పెట్టి అంటే దేవుని పెట్టి కోల దీపం పెట్టి కోల లోపల అన్ని వేయాలంటే దర్వాజులకి లోపల దేవుని గుడికి అన్ని అన్ని డెకరేట్ చేసినాం అండి డెకరేట్ చేసి బాగుంది ఆ రోజు గృహపవేశం మంచిగా చేసుకున్నాం అంటే మామూలుగా అప్పుడు అంతా ఫినిష్ అవ్వలేదు వర్క్ అైనగాని చేసు సుకున్నాం చేసుకున్నాక కూడాక అక్కడ ఉన్నాం కదండి ఇక ఇంటికి వచ్చినాం దేవులే ఉన్నాయి క ఏం కాదులే అనేసి ఇంటికి వచ్చినాం ఇక దేవుడికి ప్రసాదం పెడతాం కదండడి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేస్తాక చాలా కోతులు వ చి ఆగా మోగం చేసినాయండి అంటే దేవుడి పట్టాలకి ఇ మనేలగనే దీపం అట్లే ఉంది గుడి అట్లో ఉన్నాందియని కొబ్బరికాయలు ఎత్కపోయి అక్కడ నవధాన్యాలు ఉండే నవధానలా ఆగం ఆగం చే ఆ ఆడ పాలు పొంగిస్తాం కదండి ఆ గిన్నెమ్మట్టే తెచ్చుకోవద్దని అన్న పెడతా ఆ గిన్నెల ఇంకా న ఆ గిన్నెలు ఎత్తుకపోలేదు ఆ గిన్నెల అంతా ఇ పోనీ లేక హనుమంతుడి దేవుడు కదా ఇ సర్లేం ఏమైతే కాలేదు కదా అనుకుని ఇ అనుకున్నాం ఇక క్లీన్ చేసుకున్నాం ఇ ఆ రోజు ఆన్న ఆంద పడుకున్నాం ఆ రజు అంత డిస్టర్బేన్స్యై అదే లే
అవునా నా ఉంటదండి ఏ పండగ లో ఏమో కాని పండగలు వచ్చింన్నయి అంట ఆనందం ఏమో గాని లేడీస్ కు ఉంటది బాగా
అవ్ అండి.
నేడిస్ కి భాగా బటన్ బడతది అండి.
వరంగల్కి ఇట్లా వెళ్తురానె
వెళ్ళం అంని.
హలో హలో
వెళ్ళమండి చెప్పండి వినిపిస్స్
అ తే ఎళ్లినా నేను
ఉహూ
ఉంటే వెళ్ళాను. వొరునాయటన ఫంక్షన్ ఉంటే వెల్లి, ఆ ఫోన్ వచ్చిందండి. ఫా ఫంక్షన్ ఉంటె వెల్ ళ్ళిన ఫంక్షన్ ఉంటే వెళ్తే, ఆ ఇగ చిన్నపిల్లలెయ్ డ్రెస్లు ఉంటాయి కదా అండి. అసలైతే న్ నేను అవాక్క అయినా అసలు అన్కొ, వరంగల్ చివరస్ తలండి. అకడ పూలు వన్లు గిట్లా అన్నామ్. తరు అక్కడ, టెన్ రూపీస్ కి డయారు ఫిఫ్టీన్ రూపీస్కి టీ షర్ట్ ఇటు సమ్మర్రియి తెలుసా అండి చిన్న చిన్న పిల్ల లొ బావ్ ఉన్నాయసలా నా టైం ఉంటె ఏవ్ మొన్నని వంద రూపాయలు పెడ్తే పద్ జతలొస్ తయ్ అక్కడ నిలబడి తీసుకుందాం అనుకున్నా గాని, ప్చ్ అంత టైం లేదండి మోజ్ నైట్ రినం ఫంక్షన్ కి కంపన రైస్ ఏసే టైమ్ ఉండదు అట్లకి, అయితే మేమ్ బ
హా
క్కడ నడుచుకుంటా ఎళ్ళ ఇగ నడుచుకుంటు వెళ్ళ దారం చూస్నంలే ఇట్ల మన రొడిస్కి బైటే అమ్మ్ తరు కదండి, సేమ్ అట్ల వెట్టారు చూడ్డానికి మంచ్ గ ఉన్నయ్ తీసుకోచ్చండి, సమ్మర్ హాల్లేస్ పిల్లర్ ఆ అదే ఇవ పిల్లలు ఇగా తీసుకు ంట్రని
ఎ వరంగల్ మేమ్ పోమండి.
హూ హూ చిన్న పిల్లలకి కిడ్స్ కైతే కంపల్సరీ వస్ సరె అ ఓకే అండి